హలో మీ చికెన్ బిర్యానీ అలా చేస్తారా కొద్దిగా చెప్తారా బ హలో చప్ పండి
ఆ ఓ కేజీ బి కొ కేజీ రైస్ కి కేజీ చికెన్ తీసుకోవాలండి చికెన్ బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి
మ్యాగ్నేట్ అంటే అలా చేత్తారండి
ఆ చికిన్ చికిన్ లోనండి పసుపు ఉప్పు కారం మషాలా పొడి అల్లం పేష్టు ఆ గరం మసాలా ఇయన్ అన్నీ వేసుకునండి పెరుగు నిమ్మరసం ఎగ్గు ఇయన్నీ వేసుకుని గ్రైండ్ చేసి బాగాను పొయ్యి మీద పెట్టి బాగా చేసు కోరన్ ఫ్రైకిన్ చేస్ కోవాలి తర్వాత కేజీ కేజీ చికిన్ కి కేజీ బియ్యం తీస్ కోవాలండి బిర్యానీ మషాలాలు ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరగాయలు కరేపాకు కొత్తిమీరి పచ్చిమిరగాయలు అన్నీ ఏసుకునండి బిర్యానీ కలిసిన సామానులు ఏసుకుని సామాలు వేసుకుని చేసుకోవాలండి బిర్యానీ ఏసి అయ్యేగిన తర్వాత ఈ ఉల్లిపాయ్ బిర్యానీ సామాను వేసుకుని తర్వాత ఏగిన తర్త ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అయన్నీ వేసుకునండి ఏగిన తర్వాత అప్పుడు అయోఎస్ రైస్ లో వాటర్ పోసుకోవాలన్ వాటర్ మరిగింతర్త అప్పుడు ఈచ్చి ఈ బాగా మరుగుతున్న దాంట్లోని అల్లం పేస్ట్ అయి వేసుకున్న తర్వాత అండి నీళ్ళు పోస్ కొని బిర్యానీ మషాలా గట్ట ఏసుకోని రైస్ ఏసుకుని దాని పైన ఈ బాగా మ్యాగ్నెట్ ట్టెందని వేసుకుని మూత పెట్టుకుని మూడు విజిలు వస్తే బాగా కమ్మగా బిర్యానీ తయారవుతుందండి
మీరు కుక్కర్లో చేస్తారండి బయట చెయరా
మేము కు క్కర్లో ఎక్కువ పెట్టుకుంటామండ్ లేదంటే బయట కూడా చేసుకుంటామండి ఎక్కువ కుక్కరే అలవాటు అండి బాగా గా విజులు పెట్టుకోవడం అలవాటు అండి
ఊహూ ఇంకేం బిర్యానీలు చేస్తారండి మీరు
చికెన్ తో చేసుకోవచ్చండి అదే ఎగ్ తో చేసుకోవచ్చు ఫిష్ తో చేసుకోవచ్చు అండి మనకు కావాల్సింది ఏదైనా విధంగా అయినా చేసుకోవచ్చండి
ఆహా
అవునండి ఎక్కువ చికనే వా చేసుకుంటామండి
ఊహు
హ్మ్ బాయిల్ పెట్టుకుని పెట్టుకుంటే బాగుంటుందండి బాగాను మ్యారినేట్ చేసుకుని ఎర్రగా ముక్కల దోరగా ఏపుకుని ఎర్రగాను రోస్ట్గా చేసుకుంటే చాలా బావుంటదండి అవు మేము మేము పతీ సండే చేసుకుంటామండి ఇంట్లో మాది స్పెషల్ అదేనండి
ఆహా
ఎగ్ రైస్ ఆ అవునండి చాలా చాలా ఇష్టమండి మా చిన్ పాప కై త్ మరీ ఇష్టమండి వారం వారం చేసుకపోతే ఇంట్లో మ్మమ్ మళ్ళీ అడుగుతుదండి వారం వారం చేసు నుకుంటాం అండి తప్పనిసరిగా హ్మ్ బాగా మ్యాగ్నేట్ చేసి కుని ఇవన్నీ పసుపు ఉప్పు అవన్నీ పట్టించేసి ఓ పావుగంట పక్కన ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న బానే ఉంటదండి పక్కన పెట్టుకుని బాగా నూనె పోసి ఏపుకుని బాగా చేసుకుంటే అందులో బావుంటదండి అల్లం పేస్టు ఇవన్నీ గరం మసాలాలలో పసుపు కారం ఉప్పు అయిన్ని వేస్ బాగా మ్యాగ్నెట్ చేసుకుని పక్కన పెట్టుకునండి తర్వాత కొం కొంచెం పావుగంట అయిన తర్వాత రోస్ట్గా బాగా రోస్ట్ చేసుకుని అప్పుడు ఈ బిర్యానీ ఈ ఎసరు పోసిందత్తా బాగా తలతల మరుగుతుండగా బియ్యమేసి అట్లి మీద రైస్ వేసేసండి ఈ చికెన్ కూడా అందులో ఏస్ సి పైనేసి కొంచెం నెయ్యేసుకుని గ్రానైట్ చేసుకుని ఉంటే జీడిపప్పు కూడా ఏవిగిచ్చుకున్నా చాలా బాగుంటదండి ఆ చాలా చాలా బాగుంటదండి
బిర్యానీ చేయ్యనండి మీరు ఎక్కువ కుక్కర్ లో తప్ప
బయట చేసుకుంటావంటే బయట కూడాను ధమ్ బిర్యానీ ఊమ్ దమ్బారి ఇంకేం తినండి మ్యాగినేట్ చేసుకుని బాగా మగ్గిన తర్వాత ఈ ఇలాగ రైసూ ఒ లేటు లేటుగా ఎ కుసుకుండి రైసూ బిర్యాని మసాలా వేసి రైస్ వేసిగానండి దాని చేస్తారండి ఉ దమ్ము చేసి తీసేసాండి దమ్ము కింద పెట్టుకున్నా చాలా బాగుంటదండి ఏది విధంగా ఉంటా అలా చేసుకుంటామండి అదేనే కాదు ఆ ఏది వీలు అలా చేసుకుంటాం చాలా చాలా బాగుంటదండి ఆ చాలా బాగుంటదండి సరే ఇంగ
ఇంక మీక ఏ బిర్యానీ ఇష్టమండి
మా ఇంట్లో ఎక్కువ చికెన్ అయి తింటారండి మటన్ తక్కువ అండి చికెనే ఇష్టమండి మా పిల్లలు కే అందరికి చికెనే ఇష్టంమండి ఎక్కువ మేము చికెనే తింటామండి వారానికి వీలైన అంత వరకు వారానికి ఒకసారి ఇగ చేసుకుంటా ట్రై చేస్తామండి
ఉహు
ఆ మటన్ చాలా తక్కువ అండి చికెనే తింటాము లేదే ఎగ్ రైస్ తినే చేసుకుంటామండి ఎగ్తో కూడా ఉ చాలా బాగుంటదండి ఆ బస్మతి నేనే చేసుకుంటామండి మామలుగా దీంతో అయినా చేసుకుంటామండి క్వాలిటీ తి అదేనా బానే ఉంటది అండి ఇదేనా బాగుంటది ఏది విలుగా ఉంటే అది చేసుకుంటాను ఆ ఆయిలు వేసుకుని నెయ్యేసు కుని చేసుకుంటే చాలా చాలా కమ్గా ఉంటదండి ఆ
ఇంకేం బిర్యానీలు ఉండంటా అండి
ఇంకా బిర్యానీ మటన్ తో చేసుకోవచ్చండి ఫిష్ తో చేసుకోవచ్చండి
మీరు ఎప్పుడైనా ఫిష్ తో ట్రై చేస్ తార
ఫిష్‌తో తక్వండి ఎక్కువ చక్ క్నే చేసుకుంటా ఫ్రిజ్లు కూడా ఇలాగే గ్రానిట్ చేసేసుకుని ఇలాగే పక్కన పెట్టుకునిండి అండీ అందులోని కావల్సిన క్వాంటి ఇటి అన్నీ వేసుకుని ఏపుకొని పక్కన పెట్టుకుని చేసుకుని ఇలాగ దమ్ పెట్టుకుని దానిపై వేసుకుంటామండి మేము ఇ కువాకి అట్లికి వేయం ఆంథే కదండి దాని మళ్ళ చికెన్ తక్కువే అండి తక్కువ మా పిల్లలు తినరండి చికెన్ ఫిష్ తినరండి
ఉహుమ్
ఆ అందు మళ్లనే ఈ చికనంటేనే పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు కదండి అందుక మళ్ళనే
అవునండి
ఆ అవునండి ఇంకేంటండి ఆ అలాగేనండి